అన్నో వినిపిస్తాందా
హా అక్క విన్ పడుతుంది
ఆ తిన్నరా హలొ హలో ఆ తిన్నాం ఏం చేషినావు ఏం చేసినావు అన్
నినుమూ చపాత్ చపాతి విత్ ఎగ్ ఫ్రెండ్ మధ్యాహ్నం చికెన్ అక్క
అవునా నేను దోసె ఏసి చట్నీ చేసినా
ఆ అమ్మే మేము అసలు బ్రే ఫస్ట్ టైం మర్చిపోతున్నాను ఈ వీక్ అంతా బీ షిఫ్ట్ అప్పుడు ఇంక పడుకునే స్ సరికి టువెల్ అయిపోతుంది
అవునులే
ఇంకా మార్నింగ్ సిక్స్ సెవెన్ కి లేగలేం సెవెన్ థర్టీ ఎయిటే అయిపోతుంది
ఆహా ఆ
లేవగానే ఇంటి దగ్గర నుంచి ఫోన్లు వస్తే ఒక హాఫ్ అన్ అవర్
అవునా
మాట్లాడేసరికి సరిపోతుంది ఇంక వంట స్టార్ట్ చేసేస్తాను
ఆహా నువ్వు మీ ఆయనా ఒకటే కదండి
ఆమ్ ఇద్దరమే అక్క
ఊ
అంటే తన కోస్ స్మే బ్రేక్ఫాస్ట్ స్కిప్ అనమాట ఒకవేళ ఇప్పుడు ఇడ్లీకి ఏసాను అనుకోండి నేను ఒక్కదాన్నే తినాలంటే అన్ని ఇడ్లీలు వేస్ కోలేను ఒక నాలుగైతే నాకు సరిపోతాయి
అవునే
ఆ మళ్ళీ నా నాలుగు కోసం మళ్ళా ఇప్పుడు ఉన్న బడ్జెట్ లో గ్యాస్ ఎ క్కువ పెరిగిపో మాకు ఇంకా ఎక్కువ పెరిగిపోయింది అక్క ఇక్కడైతే
అవును అక్కడ కాస్ట్లీ వేరు ఇక్కడ వేరంట కదా
చానా కాస్ట్లీ అందులో అసలు మాకు ఒక టే ఉందనమాట సిలిండరు
అవునులే
సెకండ్ స్పెయిర్ లేదు అంటే ఇక్కడ అందరూ బ్యాచిలర్స్ ఫస్ట్ ఉన్నారు కదా వాళ్ళందరూ షేర్ చేసుకునే వాళ్ళు ఎవరికి ఐపోతే వాళ్ళకి పంపిచ్చుకోవడం అట్లా స్పేరుని
అవునులే ఇప్పుడు ఫ్యామిలీస్ కదా
ఫ్యామిలీస్ అందులో అందరికీ ఫ్యామిలీస్ తెచ్చుకున్నారు ఇప్పుడు
అవును
ఆ ఎవరో ఒకరుది ఇంకేం చేస్తాం ఆ టైంకి మా దగ్గర ఉంటే మేం ఇచ్చేస్తాము ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు అట్ల
ఆ అడ్జస్ట్ అయితారు
ఆ అట్లే అక్క ఇంకా లేదు అంటే ఆ రోజుకి బయట తెచ్చుకోవడమా లేదంటే లైక్ ఇటు వస్తు ఉంటావు ఏంటో ఒకటి పెట్టుకొని తినయడము
ఆహా ఊ
అట్ల జరుగుతుది లేదు అంటే ఇంకా డే టైమ్ లో అయితే దొరుకుతుంది అక్క ఏ టైమ్ లో పోయినా ఒక గంట రెండు గంటలు కూర్చున్నామంటే అక్కడ పోయి
అవును
ఇస్తరు నైట్ టైం అయిపోతేనే కష్టం ఇంకా ఎక్కడికి ఎళ్ళలేము ఆడ ఆఫీస్ క్లోజ్ చేస్త స్తరు మళ్ళ ఆఫీస్ ఓపెన్ చేయలంటే ఇక్కడ లెవేన్ అయిపోతది ఒక లెవెన్ అయిపోతా దండి ఇక్కడ ప్రతి ఓక్కటి టైమ్ సిస్టమ్ డిఫరెంట్ మనకు ఇక్కడ టూ డిఫరెంట్
అవును
హాస్పిటల్స్ అయితే లెవెన్ ఓ క్లాక్ ఓపెన్ ట్వల్ ట్వల్వ్ థర్టీ కి ఓపెన్ చేస్తారు
మార్నింగ్ ఆ
ఆ మార్నింగ్ ట్వెల్వ్ థర్టీ కే నీకు ఇంగా ఎంత రోగం రాపో నీ పానం కు ఎమర్జెన్సీ మీద అయిపోయినవంటే ఇంగ మస్ స్తు డబ్బులు అయిపోతాయి అసలు కన్సల్టెన్సీ అంటే మీన్స్ ఓపీగా తీసుకుంటాం కదా మన సైడు అది కాస్త సిక్స్ హండ్రెడ్ రూపీసు
ఎవరికైనా అంతే పిల్లలకైనా పెద్దలకైనా
ఎవరికైనా సిక్స్ హండ్రెడ్ రూపీస్ జస్ట్ ఓపీనే
చిన్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ గాని అంతే అమౌంట్ ఆ
అసలు హాస్పిటల్ అడుగు పెట్టినామంటే ఆరందలు ఇయ్యి తర్వాత మేడం దగ్గరికి వెళ్ళు సార్ దగ్గరికి వెళ్ళు అంటారు
వాళ్ళు మల్ల ఇం ఎక్కువ ఏం చూడరూ ఒకే ఒక నిమిషం చూస్తారు మన కరెక్ట్ టైం పెట్టుకున్నా కూడా ఒక నిమిషం ముందే వచ్చేస్తాం మనం ఎంత రోగం ఉన్నా గూడ
హ్ జస్ట్ ఇంకా అంటే మనల్ని చెప్పనిస్తారా లేదా అసలు మనకి ఏం ప్రాబ్లం ఉందని
ఆహ నీ ప్రాబ్లమ్ ఇప్పుడు నాకు ఫీవర్ చెప్పాను అనుకో ఫీవర్ అంతే ఎప్పటి నుంచి ఏం అడగరు ఇంగ
ఆ
ఆ ఇంకా వాళ్ళు అంటే మొత్తం అంతా హిందీనే ఉంటాది
ఆ
ఇంగ్లీష్ ఉంటది ఇంగ వేరే ఏం ఉండవు మరాఠీ ఉంటాది ఏమై తుందంటే వాళ్ళకి నచ్చినంత మాట్లాడేస్తారు ఏమైందంటే ఇటు వచ్చిందంటే ఇంగ అయిపోయ ఇంకా బీపీ చూస్తరు ఒకరు వెయిట్ చూస్తరు ఆ ఇది ఇది తీసుకోంని ఇప్పుడు మిగండి అయిపాయ ఇంక అంతే ఇప్పుడు నుంచి వస్తాంది నీకు ఇంగ ఏమన్నా వామిటింగ్ సెన్సేషన్ ఉందా కోల్డ్ ఉందా కాఫ్ ఉందా ఏం అడగరు
అయి
అందుకోసమే మేము అంత త తొందరగా హాస్పిటల్కి వెళ్లం అక్క
అంతేలే మనం ఇంట్లో చిన్న చిన్న వాటికి మనం మీ ఇంట్లోనే చి కాలి ఉన్నాయి ఇల్లు
అట్లా చేస్తానక్క కానీ ఇక్కడ మనకు పక్కపక్క నైబర్స్ మన తెలుగు తెలుగు కనుక పిలుస్తేనే వస్తారు పిన్నినో బాబాయో అక్క చెల్లి అనుకుంటే ఇక్కడ అలా కాదు కద అక్క అస్సలు ఎవ్వరి తో ఎవరు మింగిల్ గారు
అవున్లే
కొంచెం బెటర్ దాన్ని నేను అప్పుడు జాబ్ చేసేప్పుడు అటు ఇటు నేను మంచిగా మాట్లాడేస్తాను గనక బానే మాట్లాడతారు ఎందన్ చేస్ కునేది నేను ఇవ్వడం వాళ్ళు చేసుకున్న నాకు తీసుకురావడం అయితే ఈనా ఫోర్ ఇయర్స్ నుంచి ఉంట్నాడు కదా క్కరితో గనక ఒక్కరితోనే ఇంట్రాక్షన్ ఉండదు ఇక్కడ వలతో అబ్బాయిలైనా అమ్మాయిలనా ఎవ్వరు తో ఉండదు
హ్ హ హ హ
అస్సలు మాట్లాడుకోరు ఇక్కడ ఓలు బాబోయ్ ఎట్లుంటారో అనిపిస్తాద్ నాకైతే
మరి మీ ఆయన వాడు అట్లే ఉంటాడు ఇంకా ఓ సింగిల్
ఆ అంటే ఇంతకు ముందు బ్యాచులర్స్ ఉండేవాళ్ళు అక్క త్రీ ఫోర్ మెంబర్స్ ఉండేవాళ్ళు ఇదే రూమ్ లోనే
అవునులే
ఇంకా నేన్ వొస్తున్నానని చెప్పేస్త వాళ్ళని పంపించేసారు అనమాట ఇట్లా అనుష వస్ తుంది మీరు ఇక్కడ వేరే చూసుకోండి అని చెప్పారు
ఉహు మ్మ్
సో అందుకు ఇంగ ఆపట్నుంచి జస్ట్ వన్ ఇయర్ అయింది వాళ్ళందరు వెళ్ళిపోయి అంతే
అవునులే అంటే మీ మ్యారేజ్ అయిన తర్వాత మీరు అక్కడ వెళ్ళిపోయినర్
హ అంతే అక్క వన్ మంత్ ఉన్నాం ఇంటి దగ్గర
ఆ ఉహ్
అప్పుడు ఫుల్ మే నెలలో వచ్చాం మే థర్టీన్త్ వచ్చాం ఇక్కడికి చ్చిన రోజ వచ్చిన రోజే కరెంట్ లేదు ఫోర్ ఫ్లోర్స్ ఎక్కుకుంటా ఒచ్చేసాము
ఆ
చానా లగేజ్ తెచ్చుకున్నాము ఫస్ట్ టైమ్ కద ఇక్కడ రావడం నా బట్టలు ట ఇవంట ఇక్కడ దొరకవ్ అసల్ సరిగా మనక్ ఉప్మా రవ్వ గోధుమ రవ్వ ఇట్లాంటి ఏం దొరకవు ఇక్కడ
అవునా ఇక్కడ నుంచి తీసుకుపోతావు నువ్వు అవన్నీ
ఆ తెచ్చుకోవాలక్క బొరుగులు కూడా తెచ్చుకోవాలి అవి ఆ అక్కడ్నుంచి
ఆ
ఇక్కడ ఉంటాయి కానీ పెద్ద జంపుగా ఇప్పుడు తిర్నలలో వస్తాయి స్తాయి జుడక్క జంపుగా ఆ ఇట్లాంటివి ఉంటాయి మనము ఉగ్గాని చేస్కోనికి నీళ్ళలేస్తే అవి వెళ్ళిపోతాయి ఎట్లా బోయింటయో అర్ధం కాదు
అవ్ను కర్గిపోతాయిలే అవి అవి ఎక్కడ ఉంటాయి మన మామూల్
ఆ ఆ సో అందుకు బాగా వస్తులిక్కట్కీ ఇంటి దగ్గర్నుంచి ఒక ముప్పై కేజీల ప్యాకెట్ అట్లా నేనోక్కదాన్ని వస్తా అంటే మేము ఇద్దరం ఒకేసారి కల్సి ఇంటికోస్తాము బట్ వచ్చేప్పుడు ఇద్దరం కల్సి రాము తను ఒక ఫోర్ ఫైవ్ డేస్కి లీవ్ పెట్టుకొని వొస్తాడు తను టనైపోతాడు నేను ఒక టెన్ టు ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అట్లా ఉండేసి అక్క దగ్గర అమ్మ దగ్గర అత్తమ్మ దగ్గర ఇంకా మా బంధువులందరి దగ్గర ఒక రోజట్లా ఉండేసి అందరు ఒస్తారు అందర్ని కల్సేసి మళ్ళ ట్వంటీ డేస్కో ట్వంటీ ఫైవ్ డేస్కో నాకు టికెట్ బుక్ చేస్తె నేను వొచ్చేస్తానొక్క దాన్ని
అవ్నా
ఆ అప్పుడు ఇంక నేను అన్నీ తెచ్చుకుంటాను నాకేమేమి కావాలో అన్నీ నాకు సంబంధించి ఏంటి మాకన్ని ఏమేం కావాలా పప్పులు ధాన్యాలు ఇంకా పొలం ఉంది కనుక పొలంలో పండేటి
అవ్నా
ఏం పండుతే అవన్నీ తెచ్చుకుంటాను కొన్ని కొన్ని ఒక కిలో కిలో అలా ఎక్కువెక్కువ ఏమి తెచ్చుకోనక్క ఆ కిలో కిలోనే చాలా పడ్తది నాకు అసలు లగేజ్ ఒక టూ త్రీ బ్యాగ్స్ ట్రావెల్ బ్యాగ్స్ పడ్తాయి
ఇక్కడ్నుంచి వెళ్తానేప్పుడు ఎట్లా వెళ్తావు ట్రైనా లేకపోతే బస్స
ఆ ట్రైనే ట్రైనే అక్క యాక్చువలీ ఫ్లైట్ అనుకున్నాం ఫస్ట్ టైం ఎప్పుడు కానీ మనకు ట్వంటీ ఫైవ్ కేజెస్ ట్వంటీ కేజెసే ఉంటాదనమాట ఫ్లైట్లో ఫర్ పర్స్ ఫర్ పర్సన్ కు మేము మా జస్టు బట్టల బ్యాగ్లే ఒక సెవెంటీ ఎయిటీ కేజీస్ వస్తాయి అక్క ఫస్ట్ టైం వచ్చేప్పుడు
అవునవును
అండ్ ఇప్పుడు కూడా ఇక్కడ్నుంచి కొత్తవి తీస్కెళ్తామా పిల్లలకు అత్తమ్మకి అమ్మ వాళ్ళకి అక్క వాళ్ళకి అందర్కి ఇక్కడ ఏమేమి దొరుకుతే అవన్ని తీస్కెతాను చాక్లెట్ల దగ్గర్నుంచి లైక్ పిస్తా గాని కాజు సీజన్స్ బాగా దొరుకుతాయి ఇక్కడ మాకు నియర్ బై గోవా గనుక బాగా దొరుకుతాయి
ఆ
ఏమున్నా అవన్నీ తీస్కెళ్తానన్నమాట కొన్ని కొనుక్కొనోస్తాను ముందే ఒక త్రీ డేస్ ముందు తీస్కుంటాను మీము ఇంటికేళ్తాము మాకు టికెట్ బుక్ అయినాయంటే
ఆహా
మాకు వచ్చెప్పుడు ఇంకా ఇక్కడ తీస్కుపోయేది ఒక టెన్ కేజెస్ ఫిఫ్టీన్ కేజెస్ వొచ్చేప్పుడు ఫిఫ్టీ సిక్స్టీ కేజెస్ వస్తాయి తెచ్చుకునేటివి
ఆ ఉంగా యేళ్ళేటప్పుడు అదే లగేజ్ ఉంటాది వచ్చేటప్పుడు అదే లగేజ్ ఉంటాది అయితే
ఆ రేషన్ రైస్ కొన్ని మాకు ఇక్కడ సంగటి ఇవన్నీ చేస్కుంటా నేను కూడా
ఉన్లె
ఇక్కడ రేషన్ బియ్యం ఇస్తారనమాట అంటే మనకు ఫ్రీగా ఇస్తారు ఇక్కడ టెన్ రూపీస్కి ఫిఫ్టీన్ రూపీస్కి కిలో ఇటు ఇస్తారు కానీ ఇక్కడ రైస్ ముగ్గువాసన వస్తాంటాయి అనమాట
అది ఎప్పుడో అయితే ఇంకా
ఆహా అస్సలు ఎప్పుడు ఏ రేషన్ ఇచ్చినా అట్లేనే ఉంటదక్క ఇప్పుడు ఈ ఒకటో తేదిన ఇస్తారు కదా అదే వాసనే రేపు ఒకటి అయితాది అట్లే ఉంటాయి ఇక్కడ రైసే అన్ ఆ అట్లానే ఉంటాయి ఎందుకో మరి తెలిదు నాకు ఫస్ట్ లో కొత్తగా వొచ్చినప్పుడు కిందోళ్ళు కొంచెం పరిచయం అయినాంక ఇట్లా నాకు రేషన్ రైస్ కావాల్ల ఎక్కడ దొరుకుతాయంటే మాకాడ చాలా ఉన్నాయి నువ్వు తీసుకోపో అంటే నేను డబ్బులు తీసుకొని చెప్పాను అనమాట వాళ్ళకి వాళ్ళ్ ఏం చేసు సారు అస్సలు నాకు డబ్బులు వద్ద్ అంటే వాళ్ళు బాగా మాట్లాడతారు అనమాట నాతో
ఆ క్లోజ్ అయింటారు ఇంకా
లేదు లేదు అస్సలు వద్దు మాకు ఫ్రీగా వచ్చినేటివి కదా మేము కూడా ఎప్పుడే దేనికో యూజ్ చేస్ చేసేది అని చెప్పి ఒక పెద్ద గిన్నెకి పెట్టినారు అక్క
అవునులే
అమ్మో బాబాయ్ దోస్ ఆ రోజు ఏదో చేద్దాం దోశ దోశ వేసాను ఫస్ డే తెచ్చి నానబెట్టి వాళ్ళకి కూడా పంపి చిన వాళ్ళకి అది అలవాటు అయిందిగాని చాలా బాగుంది టేస్ట్ అది ఇదిని చెప్పారు కానీ మనకు మన బియ్యంతో తిని ఇది కొంచెం ముగ్గా వాసన వస్తాంటే దోశ కూడా వాసన వస్తుంది ఎదొలై ఏదో తెలియని వాసన అక్క ఆ అందుకని ఇంకా అప్పుడెప్పుడు ఎప్పుడి ఇప్పుడు ఇచ్చి ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ అయితుంది నేను ఇక్కడికి వచ్చిన టూ మంత్స్ కి ఇచ్చారు వాళ్ళు అట్లనే ఉన్నాయ్ దాన్ని ఇంగ ఎప్పుడు ముట్టుకోలేదు ఏదైనా ఎమర్జెన్సీలకి ఏదైనా వాడుకుందాంలే అన్నట్టుగా జస్ట్ అట్లేనే బౌల్ వేసి పెట్టిన గిన్నె లో
అవునా
ఇంకా వచ్చిన ప్రతిసారి ఒక మూడు నాలుగు కేజీలు మూడు నాలుగు కేజీలు అయితే తెచ్చుకుంటాను అక్క రెండు నుంచి నాలుగు కేజీలలోపు తెచ్చుకుంటాను బియ్యం మాత్రం
హుమ్ మరి ఇటు సైడ్ నుంచి తీసుకెళ్లు బాగుంటాయి
ఆ అక్క ఇంకా అప్పుడు దోశకు కూడా మసూరి రైసే వాడుకుంటున్నం
అవును మెత్తగా రావు కదా మ మసూరాలు
అస్సలు రావ్ అక్క చాన హార్డ్ గా ఉంటాయి అందులో
ఆ హార్డుగుంటాయ్
ఏ షిఫ్ట్ అప్పుడు ఏసి పంపిస్తాను అంటే నేను నా వంట అంతా ఫైవ్ కల్ల అయిపోవాల ఫైవ్ థర్టీకె డ్యూటీకి వెళ్తడనమాట ఫైవ్ ఫార్టీ ఫైవ్కి ఆ టీ చేసి లేదా కాఫీ చేసి కలిపి ఇచ్చి అవిఇవి దాంన్లతో స్నానం చేస్తే సరిపోతుంది టైము
అవును
ఆ ఎప్పుడు తను సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ కి తింటాడు చ అప్పుడు కూడా అంతే హార్డ్ గా ఉంటన్నాయి అవి
హుమ్ అవి అంతే మసూరాలతో చేసేవి ఆ దాంట్లోకి మనము ఇంగ ఎన్ని మిను మినపగుండ్లు ఏషిన రైస్ చేసినా గాని అట్లే ఉంటాయి అవి
అవునక్క అప్పుడు తెలియదు అనమాట ఫస్ట్ లో నాకు ఎందుకు ఇట్లా వస్తున్నాయని మళ్ళా మేము ప్యాన్ చేంజ్ చేద్దాం అట్లా అనుకున్నాం తర్వాత మా అక్కకు చెప్తే అయ్యో దాన్లతో అట్లే గట్టిగా వస్తాయి మీరు రేషన్ రైస్ తోతే సాఫ్ట్ గా ఉంటాయి ఆ రైస్ తొందరగా మెల్ట్ అయితది ఫర్మెంటేషన్ బాగా అయితది
హుమ్
అన్ చెప్పి చెప్పిందనమాట ఓకే ఓకే అని చెప్పి ఇంక తర్వాత నుంచి ఇక్కడ తెచ్చుకోవడము ఇంక నెక్స్ట్ నుంచి ఇంటి దగ్గర నుంచే అన్ని
అంతేలే హుమ్
ఇంటి దగ్గర నుంచి వచ్చేప్పుడు చాలా తెచ్చుకుంటాం అక్క ఇంగ దాని తర్వాత మాకు ఇక్కడ ఏం కావాలో అవి ఇక్కడ తీసుకుంటాం దొరికేటట్టు
తీసుకుపోయేదే మేల్లే ఇంకా అక్కడ అట్ల ఉన్నాయంటే ఎట్లా తింటావు అసలు అలవాటైతే పర్లేదు అలవాటు కాకపోతే ఇంకా అస్సలు తినలేము ఆ ఫుడ్
ఆ అస్సలు ఇప్పుడు కూడా మేము బయట ఏం తినం బయట తిన్నా కూడా ఆ ఇ రెండు ఆర్డర్ పెట్టినామంటే ఖచ్చితంగా ఒకరిది బాగుంటది ఇంకొకరిది బాగుండదు
అవునవును
హుమ్ ఇంకా అలవాటు అయిపోయింది ఆ అక్క అవ్